హలో హలో హలో! హలో గుడ్ ఈవెనింగ్ సార్ నా వాయిస్ వస్తుందా సార్
ఆ బాగున్నారా మేడమ్ ఆ వస్
ఆ బాగున్నా. అవునండి
అయిందా మేడం భోజనం ఇయాల ఏమైంది ఇప్ ఇప్పుడు ఇంటి ముంగట ఇంటి ముంగట అచ్చాను ఇప్పుడే మార్కెట్ వెళ్ళి చెప్పుల్ తీస్కుని వచ్చాను.
అవునా అండి రంజాన్ పండగ షాపింగ్ మొత్తం అయిపోయింది.
ఆ అయిపోయింది మేడం ఇప్పుడే ప్రస్తుతానికి ఈ ఓ మిగిలి ఉండే ఇప్పుడే జస్ట్
రంజాన్ తర్వాత ఏం పండగ వస్తాదన్
రంజాన్ తర్వాత ఒక రెండు నెలలు ఆగుతే మనకు బక్రీద్ వస్తది మేడం.
ఇస్తారండి మీరు
బక్రీద్ల ఏం ఉంటదండి ఇది మేబీ సేమ్ ఉంటది అసిటివ్ ఒక పొద్దుతోన్ ఉండాలి మేడం బ క్రీద్ రోజున ఆ ఒకపొద్దు ఉండి మేం పొద్దుగాల లేసి మళ్ళ నమాజ్కి పోయి అవున్ మేడం అది ఫస్ట్ ఒక వన్ డే బిఫోరే చేస్తమండి ఇది
అవునా అండి ఆ దాంట్లో ఏమేం చేస్తారండి
మటన్ చేస్తామండి బ గారన్నం, పప్పు అయన్నీ చేసి తెచ్చినాక మటన్ చే చ్చి ఫాత్యాలిస్తాం మేడం పెద్దోళ్ళు వస్తారని ఇంటికి ఫాత్యాలు ఇచ్చి తింటాం మేమే అది
అవునా అండి అది మటన్లా ఏమేం పెడతరండి ఫాత్యాల్ల ఫాత్యాల్లా ఏమేం పెడతారం
ఫత్యాల మేడమ్ మటనే పెడ్తం క అంతే మేడం మటన్ ఉంటది దాని లివరుంటది. లివర్ని అలగ్ పెడ్తం పాన్ తినేటోళ్ళు ఉంటే మా పెద్దోళ్ళు పాన్ తింటే పాన్ పెడ్తాం. మంచి నీళ్లు పెడ్తం సీట్ తింట సీట్ పెడ్ తం ఒక ఐదు ఐదు ఐదు ఆ అన్నీ పెడ్తాం మేడం ఫస్ట్ ఒక తా ఒక ఒక పల్లెంల ఒకటి ఫస్ట్ పెద్దదని అలా వేసి అన్నం పెట్టి మళ్ళ ఫాత్యాల్ ఇస్తాం ఆ తర్వాత మళ్ళ నాలుగు పల్యాలు పెట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఫాత్యాల్ ఇస్తాం మేడం దాన్ టీకే
అవునా అండి దాని తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారండి
నెక్స్ట్ డే మళ్ళ మార్నింగ్ లేస్తామండి లేచి పజార్ నమాజ్కి వెళ్తమండి బక్రీద్ రోజున ఫజార్కిి నమాజ్ చదివి వచ్చిన తర్వాత మళ్ళ ఫ్రెష్ అయితాం అండి మళ్ళ బత్తల్ అనేయి ఏస్కొని కొత్త బట్టల్ అనేటి ఏస్కుంటర్ ఏస్కొని మళ్ళా నమాజ్ వెళ్తమండి పోయి నమాజ్ వల్ల అక్కడ చదివి నమాజ్ చదివి వస్తాం మళ్ళా అచ్చేసరికి ఇంట్ల గుడా మళ్ళ ఇంటికచ్చిన తర్వాత పెద్దోళ్ళు కలిసి అందర్కి ఈ ముబారక్ అని చెప్పిన తర్వాత మేడం మేక్ కలను కొసేటోల్లు మేకలని కోస్తారు కొంతమంది బీఫ్ కొనే కోసేటోళ్ళు బీఫ్ బీఫ్ల ఏంటంటే సెవెన్ మెంబెర్స్ యాడ్ కావాలె మేడం
ఆహా
మ్ మేకలయితే సింగల్ అంటే మన అవునండి మేమైతమండి.
ఆ అందరైతరా లేకపోతే ఆ అయ్యేటోర్లే అయితరా
బహుమతన్ని బట్టి కావాలె మేడమ్ దేవుడిచ్చిన కాడికి ఇప్పట్ వరకయితే మంచిగున్నం. మనకి సోమతన్నం. దేవుడిచ్చిన కానికి మనం సంపాదిస్తున్నాం కాబట్టి ఇవ్యాలన్నట్టు ఇస్తున్నాం మేడమ్
మీ అందరు గరీబోళ్ళని పంచుతారా లేకపోతే మీ
లేదు మేడం అందరీ పంచుతాం మేడం మా రిలేషన్ లో దాంట్లో మూడు భాగాలు చేయాలి మేడం ఒక్క పార్ట్ లో మూడు భాగాలు చేస్తాం ఒకటి మా ఇ టి వెటోల్ల గురించి ఒకటి మన రిలేషన్ ఒకటి ఏమో గరిబోళ్ళ గురించి మేడం మూడు పార్ట్ లు జేసి మూడు పార్ట్లు డివ డివైడ్ జేస్తాం మేడం డివైడ్ చేసి పంచేేస్తాం అందరికీ
ఆహా అట్లా చేస్తారా మీరు మరి మీరు తింటారా అండి ఆ అది
నా మేమ్ తింటాం మేడం తినాల్సిందేగ
అవునన్ని మేము ఇంకా రొటీన్ అట్లనే చేస్తాం గాని మేము ఈ ఇయ్యమండీ మేము కురు ఆ ఇయ్యామండి మేము తెచ్చుకొని వండుకుంటాం
హ్మ్
ఒ అది వెట్టుకొని నెక్స్ట్ డే బిర్యానీ చేసుకుంటామండి ఆ మొత్తం జమా జేస్కొని అందరు పంచద పంచ్ ఇస్తారు కదా మొత్తం జమా జేస్కొని రా వేడి జేస్కొని బెట్టుకొని మళ్ళా నెక్స్ట్ డే బిర్యానీ తీసు చెమండి
హ్మ్ హు గట్టిగా ఒక రెండు మూడు రోజులు గట్టిగా తింటాననండి
అవునండి మూడు రోజులు ది
ఇ ఆ కరోణ కొంతమంది బగరీద్ రోజు ఇస్తారు కొంతమంది నెక్స్ట్ డే ఇస్తారు కొంతమంది నెక్స్ట్ డే ఇస్తారు ఇగ బక్రీద్ నెలల కంపల్సరీ ఇయల్సింది బక్రీద్ రోజు ఇస్తారు మెయిన్ టి కొంతమందిగా డె డే తర్వాత ఇస్తారు
ఆహా అట్లనే జేసుకుంటామండి ఇగ మా ఆయన ఐతే బాగా ఇష్టమండి
బిర్యాని ఆ
మీరె మటన్ ఫ్రై తవ్వగోష్ అంటారు కదా తవ్వ గోష్ అంటే మా పి ఫెప్ నీ చిన్నా చిన్నా చిన్నా చిన్నా ము ఒక
హ్మ్ హ్మ్
అర
హ్మ్
వెల్లుల్లి పౌడర్ వేసుకొని మేము చిన్న ముక్క
హ్మ్
ఒకలు ఒక ఒకటి గ్యాస్ సిమ్ మీదనే ఉంచుకోవాలి మూత పెట్ కోవాలండి మంచిగా నీ అది ఏ ఉంటే మంచి
బాగుంటుందా మేడం అది ఆయి ఆయిలా ఫ్రై జేసి ఉంటుందా లేకుంటే జస్ హ్మ్ అ
లేదండి ఆయిల్లోనే కర్రీ ఎట్లా జేస్కుంటారో మీరె చేపాలి మొత్తం ఆయిల్ల ఫ్రై
అవును మేడం
తం ఆయిల్ ఎ ఎంత ఎక్కువ ఆయిల్ ఇట్లనే జేస్కోవాలండి
అవును ఎట్లగో హ్మ్ మీక్ ఇష్టమ్ మేడమ్ అది చాలా ఇష్టమా మీకు
ఇస్ మంటే అంతా ఇష్టపడి కాదు ఇగ తింటామండి మాకు చికెన్ అంటే బాగా
అవునండి సేమ్ అండి హుమ్
కీమా అంటార్ కదా అది ఇష్టం
ఆ
అడ్ లా అంత తిననండి చికెన్ అయితే చికెన్ బారా
అది కీమాల్ రొట్టెల్ తోని మస్తు ఉంటది కదా మేడం
అవునండి పూరితోని బాగా అవునండి నాకు పూరితోని బాగా ఇస్తాం
ఉంటది
అవునండి నేను పూరితోనే చేస్తా కీమా వన్ వండ్ తే అవునండి గానీ ఎక్కువ ఆయిల్ పట్టదండి మేను ఊ ఆయిల్ వేడిడ్ చేస్తాం కదా దాంట్లో ఉప్పు ఏసుకుంటామండి కొంచెం ఉప్పు వేసుకుం ఎయిర్ ఏమో ఆ ఆయిలనే ఉప్పు ఏసుకోవాలండి ఏసుకుంటే పూరి మంచిగా పొంగుతది కూడా ఆయిల్ పట్టదండి పొంగి పైన అస్తది కదా ఆయిల్ మొత్తం పోతది అట్లా ఇంకా చేత్ నచ్చండి అవునండి నేన్ అట్లనే చేసుకుంటానండి లేకపోతే మా ఆయన కూడా నూనె ఎక్కువ వాడద్దు అని చూస్ తరువు ఉంటారు నూనె అవును మేము హెల్ ల్దీ ఇం ఇంకా టేస్టీ తింటామండి ఇంట్లనే వె వ అన్ని రకరకాలుగా ఆ టేస్తి రాకపోతే ఫోన్ లో చూసి చేస్తామండి బాగా తక్కువ్ బయ్
చాలా మంచి అలవాటు మేడం ఇదైతే బయట తినకుండా ఇంట్లనే చేశి తినుడు చాలా మంచి అలవాటు ఇది ఇలాగనే చేయాలి మేడం బయట తినద్దు బయట ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అయి అని తినదు ఏదన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి తినాలి అది బాగుంటంది
అవునండి అట్లనే తింటాం మీరు ఎట్లా తింటారండి
మేము కూడా అలాగనే తింటామ్ అండి మేము కూడా లేదు వండ్ మేమ్ తక్కువ బయట ఇంట్లనే చేస్తాం ప్రిపరేషన్ ఉమ్ ఎందుకంటే బళ్ళా మళ్ళా ప్రాబ్ ఏ ఇప్పుడు చెయ్యలేదు ఆల్ మోస్ట్
అవునా మీకు ఇష్టమా ఇష్టం లేదా
లేదు మేడంమ్ మా మమ్మీ నాకు ఇప్పటివరకు మా వంట దగ్గరికి పంపలేదు నాకేమి తెలివదు అం తగనమ్ జస్ట్ మేబి ఎప్పుడైనా ఉమ్మ్ ట్యాబిట్స్ ఉంచాయి కానీ అది మనకు అంతా మేమ్ మా కిచన్ వల ఎ ఎప్పుడు ఎల్ లేద్ మేడం
మా గల్ స్కె పంపారు అయితే మిమ్మల్ని ఎందుక్ పంపుతారు గానీ
ఉమ్ ఎదో అప్పుడప్పుడు చేస్తా మేడం ఎవల్ లేని ఎవరు లేని టైంలా స్పెషల్ గా ఫోన్ పెట్టుకోని చూసి చేస్తాను మేడం అలా ఏం లేదు రాద్ రాన్ అని ఏం లేదు ఫోన్ పెట్టుకుంటే ఏదైనా చేస్తాను మేడం
అవునండి ఉహుమ్ మరి ఎట్లా మీక మీరు ఫస్ట్ ఫసస్టు టైం ఏం కర్రి ర్రి చేసారండి
నేన్ ఫస్టు టైమ్ కర్రి చేశన్ చికెన్ కర్రి చే
అవున అండి ఎట్లా ఉండండి మీకు మీ టేస్ట్ మంచిగా అనిపిచిందా
ఆ ఆ మంచిగ అండి మా మా ఫ్రెండ్ నేను ఒక తీన్ పావు చికెన్ తిన్నామండి
అవునా గ అంతా గట్టిగా తింటారా
వా గట్టిగా అంటే గట్టి ఫేవరెట్ ఉంటే అక్కడ వంట గూడా అలాగనే అయింది అది ఒక ముక్క లేకుండా మొత్తం గంజి మొత్తం నాకేసినాంమండి మేము మన్ మా ఫ్రెండ్ హ్మ్మ్
మంచి పని చేసారండి మీరు
ఉమ్ యూట్యూబ్ లో యూట్యూబ్ పెట్టాం ఆంద్ర చికెని చూసాం మేడం దాన్ని ట్రై చేసాం ఒక్క ఏక్ నంబర్ ఉండే మేడమ్ అది ఇంకా నాలుగు రూమాల్ రోటి తెచ్చాం బయటి నుండి
ఆహా
కాని బయటి నుండి నాలుగు రుమాల్ రోటీ తెచ్చి దాంతో
అండ్ మీ ఫ్రెండ్ బాగా తింటరు కావచ్చు గదా
అ మా ఫెండ్ బాగా తింటాడు
ఆహా అందుకోసం
మా ఫ్రెండ్ కు మీరు ఒక పది నిమిషాలు ఒకసారి పెట్టినా గానీ మళ్ళీ ఒకసారి పది నిమిషల్లో మా ఒకసారి తింటాడు మా ఫ్రెండ్
అవునా ఆయన్ని ఇగ ఆ అట్లనే మరి బాగా లావున్నారేమో గదా
లేదు లేదు లావు బక్కకుంటాడు కానీ బాగా డైజెషన్ ఉంటాయి ఆయనకు ఇప్పుడు మీరు మీర ఒక మీ ఇంటికి పిలిచి పది నిమిషాలుతున్ను అంటే అవును మేడం థ్యాంక్ యూ మేడం టైం ఇచ్చినందుకు చాలా బాగా మాట్లాడాడు మేడం థ్యాంక్ యూ మేడం
గుడ్ నైట్